ఆ
హ్మ్మ్ చెప్పు తిండు ఆ పిష్ తింవా
హా
గ ఏమ చ రిటర్న్ బయతే అప్పుడుప్పదామక డబ్బుల్ సెట్ అయితే
ఇదే
అమ్న్నీ సెట్ేన్త డబ్బుల్స్ చట్టైతేయా
యాడున్నావ్
ఇంట్లో
అది ఎట్లాయి ఏం కథా చల
హా
ఎంత స్లీపరు
ఆ పద్దెనిమిది వందలు అ
ఒక్కొక్కరికా
లే లే ఇద్దరికి కలిపి
పద్దెనిమిది వందలు అంటే ఎట్లా ఏడు
ఆ
తొమ్మిదివందల
తొమ్మిదివందలూ ఇంగ తొమ్మిదివందలూ పదిీ
ఎడ దిం ఆ
తప్పవనం
తప్పవనం నుంచి ఆటో ఎక్కి బస్
ఆటే చంపింది లేదు వాళ్ళు ఆయన చెకిించ న
నీకి
రాపిడో నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా
ఆ
అ
ఏవ ఏపా
అయిస్ రే వాడు కాదురనా
ఆ
వేరేనాంటన్నారు
మల్లింగరు
లో మ మ్స్ ఉన్నారు కొంతమంది లుక్మాన్ అని మళ్ళ అందరూ ఉన్నారు అనంతపూర్ లో ఒక నలుగురు ఐదుగురున్న వాణ ఆ
ఏం చేస్రే
ఏం చేసారంటే ఏందో అన్నీ చేసి మీ
ఆ ఆ
తిక్క లేసిపీ నాకి ఆ
ఇడే జ చేరుతదంటనా
ఆ ఇడే
పక్క
పక్క పక్క రా పక్క
ఏసుజినకంగా న జ రక ఉంటద అంత ఏసిన క చెరు అంటద సాధించినావ అయితే
సాధించిన అప సాధించిన అంతే కదా
అలా బండి ఇప్పుడు గోనె
అయే కానీ పనీ వచ్చిందిేటువంటి డబ్బులు ఇట్లే పోపోతుంది ఆ
మీ మామ జుతివ అయితే
నాకుెప్పుడు నేన ఎప్పుడు చూసి అవన్నీ నేను ఎప్పుడో చూసినాను వన్ని
ఆ మంచి నిని ఈ యూష్ నా
లేేదు
చూసింటే కనుక్కుంటాండే లే ఒకటే ఊరుోళ్ళు అద్
ఈజిగా లే ఈజ్ ఈజీగా అంటే ఈజీగా
అంటే ఎట్లా మళ్ళా ముందే దిగచ్చు లేకపోతే మీ మామే
లేేదు ఇద్ద ద్దరము ఒకటేసారి దిగింటిమి ఇంకా అగుద్ దిగినాంక ఫోన్ చేసిండ్రి నేను కొంచెం అవతల రోడ్ లో ఉన్నిన్ టి వీలేమో ఇవతల రోడ్ లో ఉండిన్ అర్థమయ్యిందా ఇప్పుడు
రెండోదల్ మంచి ప్లానింగ్ పద్ధతిసు కున్నారు అయితే
ఆ
ఇంగా
ఒక ప్లానింగ్ ఒక పద్ధతి అంటూ ఉంటది
పతలు కాదే
చెప్తా చెప్తా ఉన్నాయి ఈడ వద్దు ఇంట్లో ఉన్నా
కాదు
ఆ
ఇప్పుడా హాయ్ అన్నాడు
ఇంట్లో
అనంతపూర్ లోనా మీ ఊర్లో నా
అనంతపూర్
హుమ్ ఎన్ని గంట్ల
ఏంది లే
ఎన్ని గంటలకి దింపే
అర్థం కాలే కొంచెం గట్టిగా చెప్పు
గట్టిగనే చెప్తున్న గంటక్ కో మాట ఇనప్
హు చెప్పు చెప్పు ఏంది
ఎన్ని గంటకు దేంప్యా
ఆ మ్ పొద్దున్న మూడు గంట్లకు లే మూడు పది అట్లయింది.
వాళ్ళ్ యాడ రెండు డున్నరకు ఫో ఆ నువ్వేం బాగా వేసుకొని నాకి రెండున్నరకి నిద్దర్ల్ లేకుండ చేత్
అట్ నుంచి ఎట్లా పోవాలో నాకు తెల్దు ఇంక వన ఇంకా వచ్చిర ఇంకా ఫోన్ చేస్తేనే వానలో విడిచి పోయారు లేకపోతే ఊరి నే ర్యాపిడో బుక్ చేద్దాం అనక ఏంటి దెండుగ ఉన్నాయి నా! ! ! ! ! నూర్లు నూర్లు అడుగుతున్నారు
ఆ
అందుకే ఇంకా బెస్ట్ ఆప్షన్ ర్యాపిడో అనుకుంటే
ర్యాపిడో జీపించా
అదే చూపిచేయి వేయి రూపాయిలు
నలభై రూపాయలు అంటే ర్యాపిడో అని మేలే అట్టునుంచి ఏంది రా నజువురు అబ్బ నువు అంట్ ఇక్కడ కూడా ఏం లేదుంది రామ్ నగర్ బ్రిడ్జ్ ఎక్కుతాడు అడు రంగ లక్కడు తిరుగుతాడు అయిపోయే దుకుతాడు అయిపోయే నీ అమ్మ ఏన్ తిప్పి కొడుతే మూడు కిలోమీటర్ల వస్తది
ఆ
వాణి నూరు రూపాయలకి యాభై మైలేజ్ ఇస్తటంది
ఆ మరి ఆ బండి అదే స్ప్లెండర్ బండి
ఏం బాయ ఏమి
ఏముంది
అంటే టిఫిన్ ఒకటి చేసినావు లంచ్ జరగల
అంత జరగిలే ఇంగ ఇంగ్లీష్ రాంచి కూడా జరిగింది డిన్నర్ ఒకటే
ఆ ఎట్లా బెలూన్స్
ఉమ్ ఉమ్
అమ్ యా
ఏనుమంటవి
కనబేటల్లి ఏం కట్లాడతాందది
ఏ కుక్కర్స్ ఇజీల్ ఇనిపిస్తుందిలే నికి ఇది
ఇ బిసాన్ని అమ్మ రుత్తనే ఉందా ఏళ్ళ నుంచి
యునిఇన్టిలిజిబుల్
ఏన్ గట్లాడుతుండనే
ఏమన్నా వచ్చి ఏమన్నా
ఆ అ సన్న కతల్ కానీ అబ్బ అబ్బబ్ నేను వచ్చినా అంటే కుక్క గోగో కో లే
హ్మ్ ఎల్ స్క్వేర్ కూడా ఒక ఐదు సార్లేమో
ఎల్ స్క్వేర్ రా ఆ ఆ
తిన్యూస్ పలింక
రాట్లే
హ్మ్ ఓకి బయట వ చెప్ బయటకి వచ్చి చెప్తారా నీకు ఇవన్నీ ఇట్లుని
ఇప్పుడు వద్దులే ఇంట్లో వద్దులే
ఇంకా ఇప్పుడు నిద్ర లేసిన నేను నాకు వెళ్తే తల పట్టేసినదే పొద్దున నిద్రపోయి ఇంక ఇప్పుడే ఇంక లేసి ఇంక తలస్నానం చేసి ఇంక తినేసి కూర్చున్నా
ఆ
అని చెప్తున్నాను కదా కా
ఆ ఆ
ఫస్ట్ టైం పోయినందుకా
అట్లనే కాదు ఏమో మరి తెలీదు
అవు
ది ఎన్ దు ఎమ్ మాట్లాడాలిలి ఈ యాప్ లో అ
వచ్చేస్తది ఉండుండు ఇంకో కాల్ చేస్తా అట్లు ఉండు యాప్లో
ఇ